ఆ హలో
హలో
ఆ ఆ హలో
వినిపిస్తుందా
వినబడుతుంది వినబడుతుంది
హ్మ్ చెప్ అన్నయ్య
ఏం చేస్తున్నావ్
ఏం లే ఖళీగ్ కూర్చున్న నువేం ఏం చేస్తున్నావ్
ఇది టీజీపిఎస్ ఇది వంటగ రిజిస్ట్రేషన్ ఉంది కదా
నేను ఇప్పుడే ఎసుకున్నా
చేేసినవా
చేసినా కదా
నెంబర్లు అన్న అవన్నీ కరెక్టే ఉన్నాయా కేటగిరీ ఎస్సీ కేటగిరీ ఇది ప్లస్ దాంట్లో
ఆ అవును అన్ని కరెక్ట్ ఎ ఉన్నాయ్
అవన్నీ
ఆ ఉన్నాయి ఉన్నాయి అన్ని ఉన్నాయి నువ్వు చేపించుకున్నావా సర్టిఫికేట్
సర్టిఫికేట్ చేపించిన పాత క్యాష్ నెంబర్ ఒకటి ఉండది అదే చేస్తున్న మరి ఇప్పుడు
నేను కొత్తది చేపించుకున్నా దీనికోసమే
నేను చేపించిన కావచ్చు కానీ క్య ఎక్కడున్దో ఇప్పుడు దొరకట్లేదు
ఆ నువ్వు చేపించ్చు ఈ రెండు మూడు నెలల్లో ఈ రెండు మూడు నెలలు చేపించుకున్నావా నువ్వు
హ్మ్
ఈ టూ త్రీ మంత్స్ లో చేపించుకున్నావా
టూ త్రీ మంత్స్లో మంత్స్లా ఎందుకు చేపించుకోవాలి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మారదు
మారదా
అంటే మారుతే ఇగ మారచ్చు గానీ మారద్దు యాక్చువల్గా మారదు
మారద్దా మారదా
మారద్దు ఆ అంతే
ఏమో ఇగ దాంట్లో స్పెషల్ గా గ్రూప్ అడిగిరు అది ఇది అడిగేసరికి నేనుండి కొత్త తప్పులే చేప్పించుకున్నా నానే వసేండు వచ్చింది
క్యాస్ట్ది ఎస్సఐ ఏం పెట్
గ్రూప్ ఆ పెట్టిన
మనది పెట్టు ఇప్పుడు పెట్టు మార్చు
అచ్చింది కద ఇంకేమి చేయను
నాకు కేసు ఎస్ సి ఒన్ అని వచ్చింది
మీడు చేసుకుంటలా
హ్మ్మ్ నేనే చేస్తున్నా
హ్మ్మ్
ఏం చేస్తున్నావూ తిన్నావ అన్నం
తిన్న తిన్నా నువ్వు తిన్నవా
హ్మ్మ్ తిన్న ఏమి కర్రీ
ఏంగురున్నాయా వంకాయ
వంకాయనా
హ్మ్మ్ వంకాయ
ఇంకా పోయి గట్టల పోయి మీము అడతాం అండి
ఈ రోజు మళ్ళీ పొగ అయితే రాలేదు వండింద వండలేదు తెలీదిగ
అవునా
గ్యాసు రాక ఎన్ని ఇబ్బందులో
గ్యాస్ ఎందుకు రావట్లేదు వత్తా అని చెప్పతునట్గా చాలా మంది
ఆ నాకు కూడా చెప్పారు చాలా మంది అత్తంది ఆంటిట్లో ఎస్తుంది అనేసి
న్యూస్ లో కూడా బానే న్యూస్ లో కూడా బానే వస్తుంది
ఏయ్యో ఏయ్యో అద గ్యాస్ ప్రాబ్లమ్ ఆమె కరెంట్ వాడుతాంది
కరెంటు వాడుతుందా
ఆ అవి ఉంటాయి కదా ఇండక్షన్లు అఐ వడుతాంది
ఎంతమంది ఉన్నారు మీ హాస్టల్లో
ఉంటారు ఓక్క ఫిఫ్టీ ప్లేస్ వరకు
ఫిఫ్టీ ప్లస్ ఆ
ఉ
లేవా సర్టిఫికెట్లావి జేసిన కదాప్ప మళ్ళ కొత్తవి ఓకే
ఏం చేస్తున్నారు పిల్లలు
పడుకున్నారు
తగ్గిపోయిందా పోయిందా వానికి ఫీవర్
తగ్గిపోయింది తగ్గిపోయింది తగ్గిపోయింది
ఏమ్మ్ మరి అమ్మ ఎప్పుడు వస్తా అన్నది